హ
హలో బాగున్నావా
ఆ బాగున్నా నువ్వు ఎలా ఉన్నావు్
బాగున్నా నేను
ఆ ఏం చేస్తున్నావు మరి
ఏం లేదు తిన్నాను ఇంకా రెస్ట్ తీసుకుంటున్నా అ
అవునా
ఏం చేస్తున్నవు నువ్వు
నేను కూడా ఇప్పుడే పనులు అయిపోతాన్నాయి తిన్నా పనులు అయి అవుతున్నాయి ఇంకా పొద్దున లేచి చేసుకోవాలి కదా ఇప్పుడు అన్నీ కంప్లీట్ చేసి పెట్టుకుంటే పొద్దున తొందర అయిపోద్ది
అవునండి అది కూడా కరెక్టే
ఆహ
ఇంకా నాకు ఇప్పుడే పనులన్నీ తీరిపోయాయి మా ఎందుకంటే అంటే మా ఇంట్లో హనుమాన్ మాల వేసుకున్నారు
అవునా
మా అన్నయ హనుమాన్ మూల వేసుకున్నారు ట్వంటీ వన్ డేస్
ట్వంటీ వన్ డేసా ఎలా ఉంటారు మరి ఎలాంటి బో జనం చేస్తారు ఏం చేస్తరు స్తరు
తెలీదా మీకు
అంటే తెలుసు కాని మా డాడీ ఉన్నారండి మా డాడీ అయ్యప్ప మాలు వేసుకుంటరు అంటే దానికి దీనికి ఏమైనా డిఫ రెన్స్ ఉంటదా లేదా అని
అంటే ఏం లేదు ఇంకా మార్నింగ్ ఓన్లీ పాలు తాగడం పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో లేసి ఇంకా అప్పుడే నాలుగింటికి ఐదింటికి దీపం పెట్టి హనుమాన్ చలీ సా హనుమాన్ దండకం పారాయణం చేస్తారు ఇంకా స్వాములంతా కలిసి
అవునా ప్రతిరోజు గుడికెల్లాలా
ఆ అంటే గుడిలోనే పారాయణం చేయవచ్చు లేకపోతే అందరు స్వామలు కలిసి ఒక ఒక్క ఇంట్లో ఎవరి అయినా ఒక సామి ఇంట్లో అయినా పారాయణం చేస్తారు ఇంకా
ఆ పీఠం పెట్టుకుంటారా మరి
ఆ పీఠం పెట్టుకుంటారండి పెట్టుకొనికి వీలు కాని వాళ్ళు ఆ దేవాలయ కుటీరంలో ఉంటరు
అవునవును విన్నాను అయ్యప్ప మాళ కూడా అలానే ఉంటుంది ఎవరింట్లో వాళ్ళు పీఠం పెట్టుకుంటారు లేకుంటే అందరు స్వాములు కలిసి ఏదైనా ఇల్లు అయినా కూటీరంలో అయినా అక్కడ పెట్టుకొని అందరు భజనలు చేస్తరు
కానీ ఇంకా నైట్ పూట ఏం తినరండి ఇంకా పాలు ఆకలి అయితే గిట్ట అరటి పండు ఇవే తింటారండి సాయంత్రం అల్పాహారం ఉండదు
అవునా మధ్యాహ్నం చేస్తారా మరి
మధ్యాహ్నము ఇంకా అన్ని రకాల వంటలు వండి ఇంకా మధ్యాహ్నము ఒక్క పూట మాత్రము అన్నం తింటారు ఇంకా సాయంత్రం అయితే ఓన్లీ పాలు బనానా
అయ్యప్పమాలలో అయితే టిఫిన్స్ చేస్తారండి ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా.
సాయంత్రం కూడా తిన్
ఆ సాయంన్ త్రమే తింటారండి పొద్దున్న ఏం తినరు అంటే ఇష్టం ఇగ, కొంచెం ఇప్పుడు బీపిలు షుగర్లు అలాంటి వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం ఏజ్ అయిన వాళ్ళు కూడా వేసుకుంటారు కదా, ఇగ వాళ్ళకు టాబ్లెట్స్ వేసుకోవాలి కంపల్సరీ కాబట్టి వాళ్ళు మిల్క్, ఫ్రూట్స్. అలాంటి తీసుకుంటారు ఇప్పుడు సాత్విక ఆహారం
అవునా
ఇయా ఈ మధ్యాహ్నం ఏమో లంచ్ చేస్తారు భిక్ష అన్ని రకాలుగా, అది కూడా త్రిలోపు చేసేయాలి అసలు లేకుంటే తర్వాత పనికి రాదు ఇంకా ఉపవాసం ఉండటమే.
అవునా
ఉమ్ మళ్ళీ ఇగ ఎందుకు ఇంగ మళ్ళీ సెమనీ ఏయి ప్ లోపు తినేస్తారు మళ్ళీ ఉప్మా అన్న వ వడ, ఇడ్లీ, పూరి, ఏదైనా ఇగ
కానీ అయ్యప్ప మాల న్ నలభై ఒక్క రోజులు ఉండాలేమో కదా
అవునండి మా డాడీ ఉంటారు నలభై ఒక్క రోజులు నిష్టగా ఉండాలి, కింద పడుకోవాలి చన్నిటి స్నానం చేయాలి రోజు, ప్రతి రోజు పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం పూజలు చేయాలి వాష్రూమ్కి వెళ్ళినా అదే అటు ఇటు వెళ్ళినా కూడా. మళ్ళీ స్నానం చేయాలి లేకుంటే కాలు చేతులన్న కడుక్కోవాలండి
హనుమంతుడు, అయ్యప్ప స్వామి, వీళ్ళంతా బ్రహ్మచారులు కదా అందుకనే చాలా నిష్టగా ఉండాలి మాలలో ఉన్నప్పుడు.
అవునండి చాలా నిష్టగా ఉండాలి కొన్ చం తేడా ఏమైనా అంటే మన అంటా ఇప్పుడు ఏటైనా వెళ్లేేది ఉంటే, మనం చేసేది ఉంటే, అంటే ఇప్పుడు ట్రైన్ వస్తుంది అనుకో ఇట్లా లేట్ అయితది, అట్లా మన నోటి తోటి అంటే అది జరిగిపోతదండి అయ్యప్పకయితే
అవునా అంటే అంటే ఏ విధంగా
ఇప్పుడు మనం ట్రైన్ కన్నా వెళ్తాం లేకపోతే పూజలు ఉంటాయి, ఏమన ఉంటాయి కదా ఇట్లా చిన్న చిన్న పిల్లలు ఇట్లా కొంతమంది పెద్దవాళ్ళు కూడా తెలిమని వాళ్ళు ఉంటారు కదా, ఏ ఇప్పుడు ఎట్లా అయితది ఇప్పుడు రాదు ఉట్టిగనే కొంచెం లేట్ అయితది అదిది అన్నాం అనుకో అట్లా నిజంగానే లేట్ అయితదండి
అవునా ఇది నాకు తెలియదు
ఆ లాస్ టైం కూడా ఒక చిన్న పాప పాప మా పాపకేం తెలుసు, అయితే వాళ్ళ మమ్మీ చెప్తోంది ట్రైన్ వస్తుంది స్వాముళ్ళు వెళ్తుండ్రు, తాత స్వామి వెళ్తుండ్రు, పద తొందరగా అంటే నాకు తెలుసు ట్రైన్ ఇప్పుడు రాదు, లెవెన్ ట్వెల్వ్ అయితది అన్నారు ఆ బాబ్ అన్నట్టే లెవెన్ టువల్ అయిపోయిందండి
అంటే పిల్లలు అంటే అయితదా
పిల్లలన్ అంటనే కాదండి పెద్దవాళ్ళు కూడా
అంటే తెలిసి తెలియక్ కా అలా ఏం మాట్లాడొద్దు అంటున్నారా
అవునండి అంటే మనక్ కన్ఫామ్ గా తెలిసుంటేనే మాట్లాడ్, లేకపోతే అసలు నేను కూడా అసలు అట్లా నమ్మలేదు, కాని చూసిననండి రెండు మూడు సార్లు షాక్ అయిపోయిను అసలు.
అవునా ఒక్కొక్కసారి అలాగే జరుగుతుంది ఇంక పిల్లలకి ఏం తెలుస్
ఉమ్ ఒక స్వామి కూడా అంటే ఇట్లా శబరిమలకి వెళ్ ళ్తారు కదా ఇరుముళ్ తీసుకొని
అవును
ఆ స్వామి లాస్ట్ టైమ్ వేసుకున్నప్పుడు కూడా మొక్కుకున్నారంట నేను అక్కడికైతే రాను అంత దూరం ఇక్కడ ఇక్కడ చిన్నది ఇంకోటి ఉంది కదా గూడెం గుట్టా గుడ గుట్టకస్తా నీ దగ్గరికి అక్కడికి పెద్ద దగ్గరికి రాను అని మొక్కుకున్నాన అంట ముక్కకున్నాంగా మల్లి ఎం నెక్స్ట్ మళ్ళీ ఇ ఇయర్ వేసుకున్నప్పుడు కూడా ఇ మర్చిపోయినాం అని ఏమైందో తెలియదు ని మన ఇరుమూడులు గట్టులు అయి పింది గయి పేసరికి ఆ ఇరు ఆ శుబరికనే ట్రైన్ బుక్ చేసుకున్నారు వెళ్ళందు సగం దూరం అయిపోయింది ఆ ఆ అంకుల్కి మొత్తం ఎట్లనో అస్వస్థకు గుర అయిందంట గుర అయ్య అసలు ఆయప్ప స్వామి అసని అని మెట్లే ఎక్కనీయ లేదంట అసలు పైకి రాణచ్చుకోవలేదు అసలు అయ్యప్ప స్వామి
అంటే ముందు అట్లా ఏమ అనుకు పోవద్దండి మనము తెలివకుండా ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటా టయో తెలి
ఆ అవును మనకి ఎంత స్తోమతలు ఉన్నప్పుడు అంతే చేసుకోవాలి నేను ఇట్లా వస్తా ఇట్లా గొప్ప ప్పలు అలాంటివి నచ్చవు దేవుడికి అంటే నేను కూడా నమ్మేదానికి అందుకని రియల్ గా చూసేసరికి నా కూడా నమ్మకం వచ్చింది అసలు
అవును అట్లాగే దేవుడు అంటే ఇంకా నిజాయితీగా ఉండాలి
అవును చాలా పవర్ఫుల్ అనిపించింది నాకు
ఆహా కొండా ఎ ఎక్కడం కష్టం అంటా కదా
అవును కష్టమే గాని వాళ్ళకి ఏం అనిపించేదంట మాలాలా ఉంటారు కదా దేవుడు వాళ్ళతో సహా ఉంటారని అంటారు చిన్న చిన్న పిల్లలే వేసుకుంటునండి
అవును అవును నేను కూడా చూసాను వీడియోలో ఆ శబరిమల ఉంటది కదా అక్కడ ఏమని రాస్తారంటే తత్వమసి అంటారు ఏ గుడిలో వెళ్ళినా కూడా అక్కడ దేవుళ్ళ పేరు ఉంటది భద్రకాళి మాత లేకపోతే వాసవీ దేవి లేకపోతే అభయాంజనేయ స్వామి ఇలా ఉంటది కానీ అయ్యప్ప గుడిలో అయ్యప్ప అని ఉండదు తత్వమసి అని ఉంటది
పద్మావాస్య అంటే ఏంటిదండి
తత్వమసి అంటే నువ్వు నేను ఒకటి అంటే నీలో నేనే ఉన్నాను అంటే ఇన్ని రోజులు చేసిన నలభై ఒక్క దీక్షలో ఇంకా నువ్వు ఇప్పుడు కుండ మొ మొత్తం ఎక్కి వచ్చినా కూడా నువ్వు ఇప్పుడూ మాల వేసుకున్నాం క అందులో పేదవాడు ఉండడు గొప్పవాడు ఉండడు ధనికుడు ఉండడు అందా ఒకటే అందరిని సారు సార్ హాయి అట్లా అనరు కదా అక్కడ ఎవరున్నా కూడా స్వామి స్వామి అని మాట్లాడతారు అక్కడ పేద గొప్ప ఉండరు కాబట్టి నీకు ఎవరిని చూసినా నువ్వు అందులో దేవుడిని చూడాలి నిన్నులో నువ్వు నువ్వు మంచిగా మాట్లాడితే వాళ్ళకి నీలో దేవుడు కనిపిస్తాడు అంటే నీలో నేను పరమై ఉన్నాను అని అర్థం అండి
అవునా చాలా మంచి విషయం చెప్పారండి నాకు తెలీదు ఇలా
ఆ అంటే ఏంటంటే నీలోనే నేను కొలువై ఉన్నాను అని అర్థం తత్ త్వమసి అంటే
ఆహా అవునా
అవునండి అంటే ఇదీ మా ఫ్రెండ్ వాళ్ల అన్నయ్య కూడా ఏసుకుంటారు మాలా అన్నయ్య చెప్పారు ఇంకా
అవునా అవునండి మా డాడీ కూడా ఏసుకుంటా ఇప్పటికి పద్దెనిమిది సార్లు అయిందండి
పద్దెనిమిదో సారి అంటె అంటె చాలా గ్రేట్ అండి కంటి వినియగ వేశ
ఆ అంటే ఒక సమత్స రం ఏమో వెయ్యలేదు గాని లేకపోతే కరోనా అప్పుడు లేకుంటే కంటిన్యూగా వేసుకున్నారండి పద్దెనిమిది సార్లు అసలు ఎంత గ్రేట్ అసలు
పద్దెనిమిదోసారి అంటే గురుస్వామికి
ఆ అవునండి ఇప్పుడు గురుస్వామి అండి మా నాన్నగారు
అవునా చాలా గొప్ప అండి అసలు అన్ని ఇయర్సే వేయడం అంటే అంటే చాలా గ్రేట్ అయ్యప్ య్యప్ప మహిమ దయా కృప మీతోటి ఎప్పుడూ ఉన్నాయనుకుంటా
అవునండి చాలా అసలు అయ్యప్పమాల వేసుకున్నప్పటి నుంచే అంత మాకు మంచిగా అనిపిస్తుందండి అసలు ఆ వైబే వేరే ఉంటది అసలు అయ్యప్ప అసలు దీక్ష అంటేనే మొత్తం పూజలు గుడులు అంతా ఇంట్లోనే అసలు వేరే వేరే అ
అవునండి ఇప్పుడు మా అన్నయ్య కూడా హనుమాన్ మాల వేసుకున్నారు కదా అంటే నార్మల్ రోజుల్లో అంత నిద్రలేవమ్ ఏం చేయము అంత బద్దకస్తులుగా ఉంటాము అదే ఇంట్లో దేవుడు ఉన్నాడు అని అంటే తొందరగా లేచి దీ పంపెట్ ట్టి మంచిగా శుభ్రం గా వండి వండిన అన్నము అంటే ఎప్పటికప్పుడు వండుకొని అలా తింటా ఉంటే ఆరోగ్యానికి మంచిది దేవుడు మనతో ఉన్నాడు అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది
అవునండి అసలు వేరే అనిపిస్తుంది అంత
ఇంకా ఆ టైమ్ లో మనము ఏ కర్రీలు చేసి ణ కూడా చాలా బాగా కుదురుతాయి.
ఉంటాయి అసలు అసలు అన్ని పఈ ఉట్ట ఉట్టేప్పుడ అయితే అసలు మనం ఇది బాోలేదు అది బాలేదు అనుకుంటా కానీ అసలు దాంట్లో మనం మసాలాలు వెయ్యము వెల్లుల్లి అవివి ఆ మిర్చిద్ తోటే ఓన్లీ పోపేస్తం గని ఎంత హైలైట్ ఉంటదంటె అసలు
అవునండి, అంతా దేవుడి మహిమ అప్పుడు ఆ కాలంలో ఆ టైమ్ లో చేసినవి చాలా బాగుంటాయి.
అవునండి నాకు అయ్యప్ప ప్రసాదం అన్నా చాలా ఇష్టమండ అసలు
అవున్ ఆ తిన్నాను తిన్నాను మాక్ ఒక డబ్బాని తీసుకొచ్చి ఇచ్చాడు అన్ అన్నయ్య ఇంకా ఆరొ వన్నం అంటారు కదా ఇప్పుడు యూట్యూబ్ లో కూడా వస్
అవునండి అవును ఆ ఆ చేసుకోవాలి గని, ఎంత చేసుకున్నా కూడా ఆ ఆ.. చేసినంత రాదఅనేది నా ఫీలింగ్ అసలు
అవును తిరుపతిలో లడ్డూ ఫేమస్ సర్ శబరిమల కేరళ రాష్ట్రంలో అయ్యప్ప ప్రసాదం ఫేమస్స్
డి
సరే అండి మరి నేను ఉంటాను.
ఆ సరే అండి